స్తుందా
హలో
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
మ్మ్ ఏం చేస్తున్నావ్
ఏం చేస్తున్నారు
ఏం లే ఇప్పుడే తిని కూర్చున్నా
మ్మ్ మ్మ్
ఆ వాతావరణం ఎలా ఉంది వర్షం పడుతుందా
లేదు లేదు ఈడ చాలా విపరీతమైన ఎండలు
అవునా ఇంకా ఆరో నెల వచ్చింది కదా ఈ రోజు జూన్ సెకండ్ కదా ఆ వర్షాలు స్టార్ట్ అవుతాయని న్యూస్ లో చెప్పారు కొన్ని ప్లేస్ లో కొడుతున్నాయి కాని ఇంకా మనకు స్టార్ట్ కుట్టడం లేదు
మ్మ్ హు ఇంకేడ ఘోరంగ ఎండలు పడుతుంది అదే ఎండ కొడుతుంది కాలు ఇట్ల తీసి ఇట్ల పెట్టలేక పోతున్నాం
హలో పొద్దు నుంచి సాయంత్రం వరకు న నాన్ స్టాప్ గా కొడుతూనే ఉన్నాయి ఎండలు అసలు ఇవి తగ్గడం లే ఎండలు ఇంకెప్పుడు తగ్గుతాయో ఏమో
అయ్యో
ఈ ఎండలకి అసలు బయటకి కూడా వెళ్ళలేకపోతున్నాము
కీ క్
ఇక్కడ టెంపరేచర్ కూడా చాలా ఎక్కువ ఉంది మ్మ్ ఇంకా మీరు మరి మార్కెట్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు ఎండ
ఇగ ఎండ తగ్గిన తర్వాతనే ఎట్లయినా సాయంత్రం పెడతారు మార్కెట్ ఇగ ఒకవేళ పొద్దున్న తప్పనిసరిగా విళ్లాల్సి వస్తే ఇగ జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడమే కొంచెం ఎనిమిది గంటల లోపు వెళ్ళడం లేదంటే మ్మ్ పన్నెండు గంటలలోపు వెళ్ళాడమే
వడ దెబ్బ వడ దెబ్బ తగిలి కూడా చాలా మందికి ప్రమాదాలు జరుగుతున్నాయని న్యూస్ లో చెప్తే విన్ననసలు
మ్ కానీ ఇట్లా పెద్దవాళ్ళు ఉంటారు కదా
అవును
మ్
వాళ్ళకైతే చాలా ప్రమాదం పెద్ద వాళ్ళకి
మ్ మా సైడు ఎవ్వరికి అట్లా కాలే కానీ ఇగ చిన్న పిల్లలు బాగా బయట ఎండలో ఆడి కొంచెం నీరసంగ సాయంత్రం మొత్తం పడుకుంటారు గాని ఇగ పెద్దవాళ్ళ అంటే ఇంట్లోనే ఉంటారు ఇగ వాళ్ళు ఎప్పుడో ఆరు గంటలకు ఏడు గంటలకు అట్లా బయటకు వచ్చి ఇగ కొంచెం ముచ్చట్లు పెట్టి మల్ల పొయ్యి తిని పడుకుంటారు అంతే
అవును ఏసీలు కూలర్లు లేకుండానైయితే అసలు ఉండలేకపోతున్నాము
అవునవును ఈ కరెంట్ బిల్లు కూడ గోరంగా వస్తుంది
అవును ఇంకా కొంచెం పల్లెల్లో ఉండేవాళ్ళయితే చెట్ల కింద మంచిగ స్వచ్ఛమైన గాలి పీడ్చుకుంటూ ఉంటారు వాళ్ళకి ఎండా కొంచెం ఎక్కువ ఏమి ఉండదు ఇంకా సిటీ లో ఉంటే మాత్రం చాలా కష్టం ఈ పల్లెల్లో అయితే ఇంకా ఒక వర్షం పడంగానే మంచిగ చెట్లు చిగురిస్తాయి మంచి చల్లటి వాతావరణం ఉంటది మంచిగా వర్షాకాలం అయితే చాలా బాగుంటాయి ఇంకా గుట్టాలు కొండలు ఉంటాయి అ కొండల చుట్టూ మంచి వాతావరణం ఉంటది
అవునవును ఎంతైనా పల్లే పల్లెనే వేరు మ్ సిర్సి సిట్టింగేయ్
ఇంకా సిటిలో మాత్రం ఎప్పు చూడు కాలుష్య ఉంటది ఎండ వేడి మళ్ళీ బస్ వర్షం పడితే ఫుల్ ట్రాఫిక్ ఉంటది
అబ్బో ఆ ట్రాఫక్ అయితే మరి గోరం అండి ఇటు ఈటెళ్ళలేము అటేళ్ళలేము ఇగ పోయినామంటే ఏటైనా బయటికి పోతే ఇగ అటే ఇగ ఒకవేళ ఎప్పుడైనా వర్షం పడితే ఐదు నిమిషాలకి చేరుకునేల్సిన ఇల్లు గంట రెండు గంటలు పడుతది
కొంచెం వర్షం పడ్డాకుడ చాలా ట్రాఫిక్ జామ్ అవుతది అసలు ఆఫీస్ కి వెళ్ళ వాళ్ళకి ఇంకా బయట పండుకో లేజ్ పలకరించే చాలా ఇబ్బంది అసలు సిటీలో అదే పల్లెల్లో అయితే కొంచెం వర్షం పడంగనే భూమిలోకి నీరింకిపోతది
మ్ మళ్ళీ ఏళ్ల బుద్ధి కూడ గాదు ఒకవేళ ఈ రోజు ఏమన్నా అలిసిపోయినట్టు అయితం గదా ఒకవేళ ఈరోజు వర్షం బడి ఇ ఎ ఆరు గంట్లకు కు రావాల్సిన ఇంటికి పది పన్నెండు గంట్లకోస్తే
ఇంకా ఆ వాటర్ అంతా రోడ్ల పైనే ఉండిపోతాయి కార్ లో ఒచ్చినా బైక్ లో వచ్చినా గానీ అవి ఇంకా ఇగ మన మన మనకు వంటేటట్టుగా అందులో చిన్న చిన్న పడవలేస్
ఉ
తిరిగేటట్టుగ ఉంటాయ అసలు
అవున కానీ ఎంత అయినా
ఇంక వర్షాకాలం వస్తుంది అంటే చాల భయమేస్తది
హు ఇంక పిడుగులు పడతాయి కదా వర్షాకాలంల
పిడుగు పిడుగులు పడతాయి తుఫాన్లు ఒస్తాయి ఇంక మెరుపు తీగలాగా అలా వస్తాయి అట్ల అయితే ఇంక అన్ని కట్టుకోవాలి అసలు
హ
ఎక్కడికెళ్ళిన ట్రాఫిక్ జామ్ మెట్రో ఎక్కినా ట్రాఫిక్ జామ్ బసెస్ ఎక్కిన ట్రాఫిక్ జామ్ ఇంక
ఊ ఉ ఇగ ఎక్కితే ట్రాఫిక్ ఉండది ఎక్కతే ట్రాఫీక్ ఉండదు అని ఏమి ఉండదు
అవున అసలు ఈ ఇంటికైతే చాలా లేటుగ చేరుకుంటాము ఇగ వర్షాకాలం వచ్చిందంటే ఈ బాధ ఎండాకాలంలో ఈ బాధ
ఊ అవునా ఇంక చలికాలం అన్నా కొంచెం నయం కొంచెం లేసేస్తా పొద్దున
అవును ఇంక చలికాలంలో కొంచెం బెట్టరు ఇంక ఆఫీస్కి ఎళ్ళే వాళ్ళకైనా కాలేజ్ స్కూల్ క కె కెళ్ళే వాళ్ళకైనా
ఊ ఇంత సలి పెడుతది సెటర్లు ఏసుకొని పోవచ్చు గని
ఉ స్వెటర్లు వేసుకొని వెళ్ళచ్చు కనీ ఈ ఎండకాలం వర్షాకాలం అయితే చాల ఇంక ఎండాకాలమైనా ఇంక ఎండలో ఇంట్లో ఉండొచ్చు కాని వ కొంచెం ఇంకా వర్షాకాలం అయితే ఆ ట్రాఫిక్ జామ్ కి చూసి భయపడి అసలు ఇంట్లోకెళ్ళయితే ఎళ్ళం కొద్ది కాదు
ఊ ఇం ళ్ళ కున్నా గాని చల్లబడినంక పోవచ్చు గని వర్ష కాలమైతే క
పోలేము అంత ఇంక చుట్టూ రోడ్లన్నీ చాలా డట్టిగా అంత చెత్తా చెదారం ఉంటాయి
ఇట్ల ప్రవసి ప్రవరిస్తుండే జలపాతలు లాగ
అవును ప్రవహిస్తూ ఉంటాయి ఇంక అసలు మనం రోడ్డు మీద నడిస్తే ఎక్కడ ఏముందో కూడ
తెలియదు ఆ ఒకవేళ గుంతలున్న ప్రదేశం అయితే మాత్రం ఇది అంతే
ఇంక పడిపోవుడే ఇంక గుంతల్లో ఇంకా అవును ఇంక అది ఇంక బైక్ నడిపే వాళ్ళ అయితే కూడా అసలు పడ
ఆ అలాయితే మరి గోరం పపం ఒకవేళ చిన్న వయసు వాళ్ళ అయితే ఏం కాాలని కొంచెం పెద్ద వయసు వాళ్ళు ఏదన్నా స్కూటీ స్కూటీ వేసుకుొనేటన్నా బయటకు వచ్చి ఆయంత పడ్డారు అనుకో మళ్ళీ తీసుకుపోయేటోళ్లు కూడా ఎవ్వరు ఉండరు ఈ పట్నంలో అయితే
ఎవరు ఉండరు ఇంకెవరు ఆదుకోరు మళ్ళీ ఉ
చెప్పండి చెప్పండి
ఇంకా ఇంకా రోడ్ పైన ఎక్కడా కనీసం ఫుడ్ తిందామంట కూడా ఫుడ్ కూడా నీట్ గా ఉండదు
ఉ
ఈ వర్షాకాలం అయితే ఫుడ్ అంతా ఇం కిస్ స్ట్రీట్ సైడ్ ఫుడ్ అయితే అసలు తిననేలేము
అవునండి ఎప్పుడు ఒకసారి నేను తిన్నాను కానీ ఈ వానాకాల అయితే తినొద్దు
తినొద్దు ఇంకా పాపం వాళ్ళకి కూడా చాలా కష్టం అసలు వాళ్ళ ఫుడ్ చెడిపోయి ఉ చేసుకోవడానికి కూడా
అవును ఇట్ట రోసాడు వాళ్లది అయితే ఇబ్బంది గా పానీ పూరి వాళ్లకి అయితే ఇప్పటికి ఇబ్బంది ఉండదు గానీ
ఇంకా కొంచెం మంచి హోటల్స్ అయితే తినచ్చు కాని మళ్ళీ హౌ ఫుడ్ లో ఈ వర్షాకాలం చాలా ఈగలు దోమలు క్రీములు కీటకాలు ఉంటాయి అసలు ఈ వాతావరణం మారుతూ ఉంటే ఇంకా వర్షాకాలంలో జ్వరాలు కూడా వస్తూ ఉంటాయి
ఉహు
ఆ వాతావరణానికి ఇంకా తడిచిపోతే జ్వరాలు కూడా వస్తుంటాయి కాకపోతే ఆఫీస్ వెళ్ళ వాళ్ళకి టైమ్ కి వెళ్ళకుండా ఉండలేరు కదా
అవును మనం తీసుకోవాల్సిన కావత్తలు మనం తీసుకుంటే ఏం కాదు హూ
ఇంకా ఎండాకాలంలో అయినా కాపాడుకోగలం గాని వర్షాకాలం అయితే చాలా గోదం విపరీతమైన జ్వరాలు వస్తుంటాయి అసలు సరే దగ్గు జలుబు
ఉ మీకు ఎప్పుడైనా ఇట్లా విపరీతంగా జరాలు వచ్చినాయా ఎండాకాలంలో హు
అవును అసలు ఇంకా బయటప్పుడు ఇక అసలు ముట్టుకోవద్ది ఈ వర్షాకాలం ఇంకా ఇంకా బయట పానీపూరి లాంటివి సస్తులు తినొద్దు
ఉమ్ అవును అవును అది కూడా కరెక్ట్ కానీ మన ఆడవాళ్ళు తినకుండా తిన్న తిన్నగా నాకు చాలా ఇష్టం నీ వారంలో రెండు మూడు సార్లు అన్న తింటా కానీ నేను తినే దగ్గర మాక మీ గ్లౌజ్ వేసుకొని ఏ చేస్తారు నీట్గానే ఇస్తారు గానీ ఈయ అప్పుడు అప్పుడు ఉమ్ టేస్ట్ టేస్ట్ ఉంటే అగినకి హగిటి సరే సరే ఇప్పుడ ఆ పక్క